మీకు హై
ఉ
ఫ్రెండ్ కాల్ చేస్తంది నువ్వు కాల్ చేసినప్పుడు ఫ్రెండ్ కాల్ చేస్తుంది ఒకె డ్రస్ బావుందెఏం లేదు మాట్లాడు అబ్బాపోయినా వయఇంటికి చ ఆమె చేయాలి నేను
ఏమున్నది వర్షం పడ్డది నాకు చిరాకు వచ్చింది తెలుసా ఒస్
ఎప్పుడు
మార్నింగ్ ఉమ్
మ్ మరి ఏ టైమ్ కి
ఎప్పుడు టెన్ థర్టీ లెవెన్ అప్పుడే స్టార్ట్ అయింది చిన్న చిన్నగచి చినుకులు పడ్డాయ్
చిన్న గనే కదా వచ్చిండా అబి
ఎవరు
అన్న
రావట్లెదె అయితెవాళ్ల డాడి అంట బియంబస్తాఎపిచ్చిరంట ఇడనుంచి అక్కడి పంపిస్తారు కదా బస్సు లల్లా ఆ అది తీసుకొని వచ్చిండంట పోయి పోయి వచ్చేసరికి లేట్ అయిందంట అక్కడికిలేవన అట్లా అయిందట ఫోన్ లేదు ఫోన్ చేద్దామంటే ఇక నేను పోవచ్చు సర్లే అని చెప్పేసి ఇగ, నాకు, ఒపిక, లేదు అప్పటికి వెయిట్‌ జేయనికి టిఫిన్ చేయలేదు ఏం చేయలేదు ఇగవచ్చేసినా నేను భువనగిరికి వచ్చినంక కాల్ చేసి పోయి పోయినవా అనింటే అ అవచ్చినా అని చెప్పిన ఇగ
హ
సరలే ఇగా అనుకుంటా ఏంమెత్తిపోతుంది నీకు ఇంటికాడ ఉరుకుతున్నావ్ అని అంటే నాకు అన్న ఎత్తిపోతే పోతా అని చెప్పిన అహవచ్చే సిన సైగా ఎవడు వెయిట్ చేస్తాడు పో అని సప్ డిగ వ చ్చిన
చిరాకు వస్తది గద
ఆ కనీసం మళ్ళా కాల్ చేసి ఆగమని కూడా చెప్పలేదు నాకు ఫోన్ చేయలేదు ఏం చేయలేదు మరి ఉ న్నార పోయిరా ఏమి తెల్వదుసపు అనే వచ్చేసినాను ఇగ నేను శ్రీజా నును నేను ఇద్దరం కలిసివచ్చినం, ఇగ
అ ముడ వికట్‌ చూసిన్నా
లేదు ఫెస్టివల్ కి ఇంటికి వచ్చింది ఆ
బమా రూమ్. లోతోపోతే బావుండు
ఎన్ ఏంది
మా రూమ్ వాళ్ళుకూడా పోతెబావున్నం టున్న
మీ. రుమోళ్ళు పోర్తి తీఇప్పుడు పోయినంక మళ్ళ లొల్లిపెట్టుకుంటావా ఎట్ల
నాక అంత ఊతుగా కూడ లేదు ఫస్ట్ అంత ఇంట్రెస్ట్ చూ లేదు నాకు దాంతనేంది నాకు లొల్లి
ఆ
అమ్మా అమ్మా ఈరోజు ఆమె ఆమ్ త గొడవందని బస్ ఆంది ఆ క్యూరసరి ఇబటి వచ్చింది ఇక చూడు నాకు ఏడుపుక్కటే తక్కువ
ఆ
జీరో పడిపోయింది కాలటీ ఒక్కడే ఒక రెండు కోట్ చార్జెస్ ఒక ఒక కూడా ఆడడి ఫిఫ్టీ కూడా మళ్ళ డైరెక్ట్ దీలోడిపండి క్వాలిటీ
ఊర్ని ఏమన్నారు మరి
ఆబ ఏమనా క్లటీ మంచి వచ్చింది ఏం పరంగా మంచిగా వచ్చింది కదా నా ఒక్కదాక ఘోరంగా డిపోయింది కదా
ఆ
ఫ్రెషర్స్ ముగ్గురే మొత్తం జీర కొడిపోయింది వాళ్ళు ఏం చేశారు ఒక మ్యారేజ్ ప్లాన్ చేయకుండా చోటు చేస్తారు కథ మాట్లాడాలవనా
ఆ
హల్కే నొప్పే బాబు అమ్మ సీమే మగానే ఏడవడమే సరిపోతుది టీమ్ షప్ అయినప్పుడల్ వాళ్ళు టీ ఊకే మీటింగ్స్ కి విడుస్తారురి ఎందుకు కాల అ్గింద నడుగుతారు ప్రొక్షన్ ఎందువుతల న అతాడు
ఆా
మంచిగా మా పాత టీం అయితే అకిరేసి అసలు పట్టించుకనిడం పట్టించుకోకపోతుండే
మంచి పని అయిడి
ఏ చిన్న మంచి చార్ట్ల పక్క పట్ట ఒట్ పడస చార్ట్స్
ఆ
ఇప్పుడు అమ్మ ఒకరంగా కళ్ళు పెట్టి చూస్తున్నా
తిన్నావా మరి అన్నం మధ్యాహ్నం
ఆ తిన్న మధ్యాహ్నం తిన్నవా అదమా ఇంత ది నవ న అడిగాలి మధ్యాహ్నం
అందుకే డౌట్ వచ్చి ఫస్ట్ అన్నం తిన్న మనన్న
మధ్యాహ్నం మంచా ఎన్న ఎందుంటే రష్మిద మంచి వస్తుందికా పచ్చు ఆకుకాయ తీసుకొని వచ్చింది కోనిగక్కా ఇం గడ బెండకే ఫ్రైసుక వచ్చిది సాక్షి గో గోర్చు కూడాడ గోగరకాయ గారు వేసుకుని వచ్చింది అత్తిననాయ మంచిదిిన్నా లాస్ట్ లో పెరుగుతు తిన్నా
ఆ
ఎందుకు అట్లైంది నువ్ ఫేస్ అంత అట్లంది ఎందుకు కళ్ళని లోపడ పోనా అని అంటుంది
ఎవరు
చూ ఇరై
ఎందుకు అట ఏమైందటటు నీకు
ఏ పడుకోలేదా ఎందుకట్లనో అని అంటుంది
ఆ
ఎ ఇద్దరు మ్యాచింగ్ వసుకొని వచ్చినం ఈ రోజు అది గ్రీన్ వేసుకొచ్చది నేను గ్రీన్ వసుకొచ్చినా అందరు మీరుంత మీరిద్దరు కావాలనే మ్యాచింగ్ వేసుకొని వస్తార అని అంటారు కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ పూడుతునే తరుతుందిద వేస్ట్ మంద న వేడుతుంది నేమోసు ఇప్పున్న అందరి ముందు నన్న ప్రేమ్ చేస్తున్నానునిే న
ఆ
ఏ టైమ్ అంది పోయేవరికి
నేను అక్కడ లెవెన్ థర్టీ క స్టార్ట్ అయినాం అయితే బస్సెస్ ఏం లే కుండేనే మేము వచ్చినప్పుడు వర్షం పడ్డదికుండ ని జనం బస్సు ఉండ్ సీట్స్ కూడా ఉన్నా్ ఇది ఎక్కువ పోవచ్చ అని జనిగాం బస్ ఎక్కి అక్కడ దిినం దగినగా అన్నకున్న బస్ సిున్ని
అమ్మ హన్మగండ బస్సస్ ఉంటాయి అయితే అక్కడ
ఉంటాయి ఎనీ టైమ్ ఉంటాయి
హ
ఆ మేము కరెక్ట్గా ఆ ఖాళీగానే ఉంటుంది త్రీకా ఏమో దిగినం
ఆ అమ్మా సుందర నువన
తొందరనే వచ్చినాం మళ్ళా జనగామ్మ్ ఉ పల్లవెలు కూడా తొందరని తీసుకొచ్చింది మేము కూడా అదే షా అయినాని అమ్మ తొందరనే వచ్చినవిే అనిపించింది ఇంకా దిగేసి మార్నింగ్ నుంచి ఏమి తిన్లా టిఫిన్ కూడా చేయలేదు
ఎందుకు తిన్ల మరి అయినా టిఫినం అది సౌది కర్రీ సోది టిఫిన్ తిన్నా ఒకటే తినకుండా ఒకటేన్నా
అందుకే తన్లేదు ఇక మళ్ళా బస్ స్టాండ్ లో ఆగిన తర్వాత ఫ్రైడ్ రైస్ తిందామ చెరి కొంచెం వన్ బై టూ తీసుకొని తిన్నాం తినేసి ఇంకా నేను బస్ ఎక్కినా ఆమె బస్ ఎక్కింది ఇటు వచ్చేసిన ఆమె అటు వెళ్ళింది ఇక నాకు ఇటు వన్ అండ్ హఫ్ పర్కలా ఆగిన ఆగి మమ్మీ సామాన్ తీసుకునిమ్మంటే సామాన్లు తీసుకొని వచ్చినా ఇగ రేపటికి అట్లా అట్లా జరిగిపోయిందన్నమాట హలో
ఆ
ఉమ్ ఉమ్ చెప్పు
హలో
హలో అవే మ అంటారు బెల్లం గోదామ పిండి
అన్నీ వేసుకని ఎంటో వేరు ఏడ అందరూ అన్ని సామాన్లు కొనుక్కొనిపోతున్నారు
మరి నేను మా ఇంటికి రమ్మంటే వచ్చేదానుమా నువ్వు ఎట్లాగ రావు నేను అడిగి బాధపడాల్సి వస్తుంది నీకు టెస్ట్ వస్తి పక్క కావాలి
అరే బోలే ఉండు ఆదికి పోత ఏం అప్డేట్ ఇవ్వాలా రేపు ఉండదో అద లేద తెల్వదు తెలుసా
అవునా నా ఇది యాప్ నుంచి
ఆ అదే మళ్ళొచ్చింది
వచ్చింది
నేను కూడా చూస్న
ఆ పోయి ఫ్రెషప్ అయ్య తినేసి పడుకుంటావ ఇక
ఆ అయ్యో ఇప్పుడు చేయిపించుకుంట అనే
చేయిచ్చుకొని వెళ్తావా
ఆ చూసా ఎవరు ఎవరు లేరు ఒకరు కూడా లేరు ఇప్పుడు నే లోపల లోపలికి వెళ్తే మాకు చేస్తా ఉంటారామా
ఉమ్ చేపించుకో మరి ఇంకేంటి
ఆ
దివ్య కూడా వెళ్ళింది ఈ రోజు ఆమె ముగ్గురం కలిసి బయటకొచ్చినాం ఇగ బ్యాగ్ వళ్ల రూమ్ లో పెట్టేసినా జేబిఎస్కె మేమిద్దరం వుప్పలకి వచ్చేసి బస్ ఎక్కి ఇ వచ్చేసినాం
ఎయిట్ మినిట్స్ ఇంకా టూ మినిట్స్ ఆక్క వెయిట్ చేస్తుంది ఆ కోసం ఎవరు లేరు అక్క చేస్తుంది వేరే వాళ్ళకి నేను చేయ నేను కూడా ఏప్పించుకుంటా అయిపోతాది కూర్చున్నా ఇగ అక్క వేరే వాళ్ళకి చేస్త ఉంది కదా అనీ
పొద్దున్న నుంచి ఏం తినలేద మస్తు ఆకలి అవుతుంది మమ్మీ ఇప్పుడు రైస్ పెట్టింది తినాలి ఇక
ఏం ఏమైనా కొనుక్కొని పోయినా కొనుక్కనికపోయినా మరి అంత ఘరంగా ఉ
ఆ నాకేం తినబుది గాల ఇంకా ఇంటిక వస్తున్న హ్యాపీనెస్ ఏమో ఆ వచ్చేటప్పుడు మామ ఇట్లా
తనకి అసలు అవ్వదు
స్వీట్ ఇట్లా ఏమి తినదు మమ్మీ అని ఒక మిక్సర్ ప్యాకెట్ తెచ్చిన అక్క సమోసా తీసుకురా అంటే అక్కకి సమోసా పట్టుకొచ్చిన ఫాఫ్ ఏమైనా తిన్నాం అనుకున్నా గానీ ఏం తిన బుద్ధి కాలే నాకు ఏ పో ఇంటికి పోయినంక తింటా కదా అని చెప్పి సి ఇంకా సామాన్ పట్టుకున్న ఆ పరకలా ఆటో ఎక్కేసినా అ వచ్చేసిన
ఇంగా అందరు ఇంటి కి పోతున్నారే
ఆ అవును ఊ అమ్మ ఏడ తెలుసా హనుమకొండల అయితే ఏం మా రాష్ బాబు ఆ మందిని చూసి నాకే పిచ్చి లేసింది అనుకో బస్సు సీట్ దొరక ఎక్క నీకే గగనం అసలు
హు
మా ములుగు దగ్గర భూపాల్ పెళ్లి క్కల దగ్గర లేరు భూపాల్ పల్లి కాళేశ్వరం నర్సంపేట్ మొత్తం హైదరాబాద్ కి వచ్చి వచ్చేటట్లు కూడా ఫుల్ మంది ఉన్నారు తెలుసా స్పెషల్ బస్సులు ఏ షిళ్ళు ఇంకా ఉగాది స్పెషల్ అని
వామ్మో అన్నిటికి ఇప్పుడు స్పెషల్ బస్సెస్ ఎస్తుర్రా రా ఇగ
ఆ అమ్మ ఫుల్ మంది అంటే ఫుల్ మంది ఉన్నారు అసలు
ఈ రోజు మా వాళ్ళకి కష్టం అయితది నేను మంచిగా డైలీ అన్న నాక ఏం తెలుస్తులేదు ఇగ
హు హు అమ్మ మస్తు రాష్ ఉన్నారు తెలుసా నిజంగా
ఉ
కానీ సీట్ దొరికి లక్ ఏందంటే హలో
సరే బాయ్
ఆ సరేనే